హలో
హలో
హలో
నా వాయిస్ క్లారిటీగ క్లియర్గా వినిపిస్తుందా
హలో
హలో నా వాయిస్ వినిపిస్తుందా
ఆ చిన్నగ వినిపిస్తుందిండి పెద్ద ఏమి వినిపిట్లే హూ సౌండ్స్ వస్తున్నాయి
ఓకే ఓకే పిల్లలు పక్కన అరుస్తున్నారు సైడ్కి వచ్చాను వినిపిస్తుంది నా వాయిసు
ఆ ఇనిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు బయట పిల్లలు టబ్బు లో వాటర్ వేసుకొని సోప్ వేసుకొని కూర్చొని ఆడుకు అంటే వాళ్ళని చూస్తు కాపల కాస్తున్నా
మీకీ బలే టైం పాస్ పిల్లలతో
చాల అంటే రొంత మా పిల్ల కొంచెం షార్ప్ ఎక్కువ ప్రశ్టెషన్ అన్ని ఎక్కువే ఇంకా ఆ ఆఫ్టర్నూన్ తొందరగానే తిన్నాను ఈ రోజు ఇంక ఇప్పుడు చపాతి చేయాలి
చెప్ప ఆఅవును స్టూడెంట్స్
అవు లైఫ్ బాగుంటది లె అయితే స్టూడెంట్స్గా
ఇన్ ఇప్ ఇంతకు ముందు అంత బాగుంది ఇప్పటి నుండి ఇంకా కొంచం బర్డన్
హా పర్లేదు లాస్ట్ ఇయరా లాస్ట్ ఇయరా అంటే హలో లాస్ట్ ఇయరా ఇప్పుడు మీరు అంటే లాస్ట్ ఇయరా
ఫైనల్ ఇయర్ అవును
ఓకే ఓకే కొంచం టెన్షన్ ఉంటది కానీ బాగానే ఉంటదిలే ఏమంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి లాస్ట్
ఆ హార్డ్ వర్క్ అంతే ముందంతా టైం వేస్ట్ చేసినాం అనవసరంగా చేసినాం ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయితే ఏం రాదు
మెయిన్ రీజన్ ఏంటంటే మనకు అది ఇలా యూజ్ చేసుకోవాలని
హా లేదు మ్ అంటే మాకు సీనియర్స్ కూడ చెప్పే వాళ్ళు కాదులే బాగ ఎంజాయ్ చేయండి మెమోరీస్ బిల్డ్ చేసుకోండి ఇ వే చెప్పేవాళ్ళు
ఆ అంటే మెమోరీస్ కూడ ఫుల్ చేసుకోవాలి ద దాంతో పాటు హార్డ్ వర్క్ కూడ ఏదన్నా ఎతుక్కోవాలి అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు బీటెక్ లో ఉన్న సబ్జెక్ట్స్ లైట్ గానే యూజ్ అవుతాయి దాని తర్వాత కొంచెం మీరు కోర్సులు చేస్తారే అవే మీకు యూజ్ అవుతాయి కాబట్టి అంత టెన్షన్ పెట్టుకోద్దండి డి
ఏమో స్టడీస్ అయిపోయి లోపల ప్లేస్ మెంట్స్ లో వస్తే చాలు
ఆ వస్తాయిలేండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఓపెనింగ్స్ తక్కువ ఉన్ ఇప్పుడు ప్రజెంట్ ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి కొంచెం మీ టైయానికి మీరు బయటకు వచ్చే టైంకి వస్తే బెటర్ ఇంక
మ్ బెటర్ అంటే మాకు ఐదు సైడ్
ఉ
ఆ
అవున ఇంక అయిన అందులోనే బాగుంటాయి అంటారు కదా కోర్ సైడ్ వస్తే
ఆ అంటే ఇప్పుడు మాకు ఐటీ సైడ్ మాకు అంత స్కిల్స్ లేవు ఏం తెలీ దు
హ ఓకే ఇంక ఏ బ్రాంచ్ మీరు
మేము ఎలెక్ట్రికల్
నా వాయస్ విన్పి స్తన్ హో నీవు సేమ్ హెలో
మీ దగ్గర సాం సౌండ్ వస్ బ్రేక్ అయితంది సౌండ్
అవునా ఓకే ఓకే బయట ఉన్నానా పిల్లల కోసం అని అందుకి వినిపిస్తా ఉంది మీకు ఇంకేమైన డిస్టర్బ్ ఉందా
ఇప్పుడు గర్ బానే విన్పడతాంది సౌండ్ వాయిస్ బా విన్ ఉమ్
ఉతుకలే అన్న
ఆ అవునా ఒకే ఓ అంటే మీరు అయిపోయింది మీది ఓ యబ్బా చాలా ఇయర్స్ అయింది
అవును కనీ నాకు దాని పెద్దగా నాలెడ్జ్ తక్కువ ఉండిదిలే అది ఏం చేయాల పేట్టారు అని అందుకే కొంచెం బ్యాంక్ సైడ్ వెళ్ళాను వేస్ట్ అయిపోయింది
అయి అంటే బ్యాంక్ సైడ్ కూడా అది కోచింగ్ తీసుకొని చాలా కష్టం దాని కూడా ఎక్కువ ఉంది కాంపిటీషన్
టూ ఇయర్స్ బాగా ట్రై చేశాను నేను టూ టూ అండ్ హాఫ్ ఇయర్ ప్రతిసారి ఫైవ్ మార్క్స్ త్రీ మార్క్స్ అట్లా మిస్ అవుతా ఉండిందా ఇంకా నాకు ఓపికే లేక మ్యారేజ్ చేసేసుకున్నా ఎక్కడ ట్రై చేస్తావులేని
అంటే ఎలక్ట్రికల్ సైడ్ వెళ్లాల్సింది
లేదు అప్పుడు మాకు ఓపెనింగ్స్ తక్కువ ఉనింది
అంటే అవున గవర్న మెంటు కూడా ఉంటాయి కదా
అవును ఉంటా దానికి మేము దానికి ట్రై చేస్తే వన్ ఇయర్ వేస్ట్ అయింది నాకు
ఆహా ఎలక్ట్రికల్ సైడ్ మన కోర్ సైడే బ్యాంక్ ఇది ఉంటాయి కదా గవర్నమెంట్ వీ రైల్వే
అ అవి ఇట్లా మీకు వదిలినారా ఇప్పుడు ఈ రీసెంట్ గా టూ త్రీ ఇయర్స్ లో ఇ
ఏవి
గవర్నమెంట్ సైడ్ ఎలక్ట్రికల్ కి కొన్ని వదులుతారు కదా జాబ్స్
ఆ ఆ అదే మాకు తెలిదు అవి ఎట్లా వదులుతారు ఏం ఏమేమి జాబ్స్ ఉంటాయి ఏంటి గైడెన్స్ ఆ
అప్పుడు ట్రై చేసుకోవాలి మాకు ప్రాబ్లం ఏంద ఏందంటే అసలు వదలలేదు టూ ఇయర్స్ వదలలేదు
మాకు కూడా వదిలితే చెప్తారు మేడం వాళ్ళు సారు ఏం చెప్లే ఇంకా
షాపింగ్కి వెళ్ళ బయటికి
షాపింగ్ ఎక్కడికి వెళ్ళలేదు
అవునా
ఏమన్నా ఆఫర్స్ ఉంటేనే వెళ్తాం లేదంటే లేదు
ఓకే ఓకే అవును అదైతే నిజమే మరి ఎక్కువ పనిచేసిన కూడా కష్టమే ఎలా ఉంది మా ఊరు
ఉమ్ ఉహు హు అంటే మేము ఇప్పుడు ఇప్పుడక్కడలేము
అవునా
ఇంటన్కి ఇంటర్న్షిప్ చేస్తున్నాం టూ మంత్స్ అది వేరే చోటున్నాం దానికోసం అని వస్తాం నెక్స్ట్ మంత్
అవునా ఒకే ఒకే బావుం టదా మీకు అక్కడంతా అంటే మన కాలేజ్ లో మీ కాలేజ్ లో
బాగుంటుంది బాగా బంగ్ కొట్టోచ్చు క్లాస్లో
మీరు పాల్టేక్నిక్ చేసేల్లారా డైరక్ క్ట్ గే ళ్ళరా ఇంటర్ తర్వాత ఒకే మ్
డిప్లొమా వాళ్ళకి ఇప్పుడైనా చాలా తక్కువ రావలి ర్యాంకు
అవునా అయ్ అది పర్లేదులే కొంచెం ఏమం అ లేదు లేదు ఎస్బి ఐటి అని మాదొక్కా స్కూల్ లేక్కలే
అంటే అది ప్రైవేట్దా
ఆ ఇక్కడ ఎస్వి డిగ్రీ కాలేజ్ అని విన్నారా మీరు అ
విన్నా
వాళ్ళదే ఏమంటే ఆ మెయిన్ అక్కడ మెయిన్ టౌన్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తది
ఆ గవర్నమెంట్దేనా అయితే
ఆ అంటే ప్రైవేట్దే
అదే ప్రైవేట్వే అట్లా స్కూల్స్ లాగుంటాయి రూల్స్ అన్నీ కాలేజ్ కేళ్ళకపోతే ఇంటికి
ఫోన్ చేస్తారు కాలేజీపోతే కాదుఓ క్క వన్ అవర్ మిస్ అయిన కాల్ చేస్తారు అది టు మచ్ అసలు అహో అంటే మీవి పెద్ద
గవర్నమెంట్ కాబట్టి పట్టిచ్చుకోరు అసలు మాకు వాళ్ళే క్లాసులు చెప్పరు ఫ్యకల్టీ టీన్ వాళ్ళే రారు మ్ అసలు మ క్లాస్లే జరగవు
ఓ అట్లేట్లుంది చాలా మంచి కాలేజీ బా జరుగుతాయని ఎక్స్
దాని ఉరికే నేమ్ ఉంది బయట అంతే కానీ కాలేజ్లో మాకు అసలు చెప్ ప్పరు క్లాసెస్ చెప్పరు వారానికి మూడు క్లాసులుంటే ఒకటో రెండో చెప్తారంతే
అవ్
అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వారానికి మూడు రో మూడు రోజులుంటాయి మూడు గంటలంతే
అంతేనా ఓకే కానీ మీ కాలేజ్ ఒక ప్లస్ పాయింట్ ఉంది తెలుసా చాన లక్ మీ కాలేజ్ మీ కాలేజ్ నుంచి పోయిన ఏ స్టూడెన్ టు ఊకె ఖాలీగుండడు.
ఆ అవును అది ఒక
బాగా సెటిల్ అయితారు అవునవును ఆల్మోస్ట్ అక్కడికి ఇంటలిజెంట్లే వస్తారు కదా
ఆ కానీ ఇక్కడికి వచ్చినంక ఏం చెప్పరు కదా మేమే అన్ని ఎతుక్కొని మేమే అన్ని సర్చ్ చేసి చదువుకోవాలి ఇంగ నోట్స్ క్లియరే మీరు
ఇప్పుడు చేసాన్ ఆ కాలేజ్ గురిన్ జలా ఉంద అది నీకు నాకు సీట్ రాలేదని తెగ బాధపడాన్ వన్ ఇయరు
ఆ అయ్యో కానీ ఓకె బాన్ టదంత స్ట్రిక్ట్ ఏం ఉండదు
స్ట్రిక్ట్ అని కాదు ఒ ఆ సబ్జెక్ట్ నేను అంటుండేది
ఆ సబ్జెక్ట్ నేర్చుకోలేం ల్యాబ్లు ఒక్కటి బా నేర్ కోవచ్చు ల్యాబ్లలో అంతే తప్ప థియరీ తీయరి పార్ట్లు అసలు మనమే చదువుకోవాలి వాల్ ఏం చెప్
అవునా ల్యాబ్స్ లో ఎక్స్ప్లనేష్
ఎక్స్ప్లనేష వాళ్లేం ఈరు మనం అంటే వాళ్ళు ఇది మాన్వల్ ఇస్తారంతె మనం దాన్ని రాసుకొని మనం ఏ ఏ ఎక్స్పరిమెంట్ చేస్తాం బ్యాచెస్ డివైడ్ చేస్తారు కదా ఆ బ్యాచెస్ లో మనది ఎ అని రాసుకొని దాని గురించి చదువుకొని పోతే వాళ్ళు కొషన్లు అడుగుతారు మనం ఎక్స్పెరిమెంట్ చేయకముందే కొషన్లడుగుతారు.
అవునా చాన కష్టమే మా దాంట్లో బాగున్నిందబ్బ ఇంత వరకు అట్ల లేదు పీచు బాన్ ది యాప్ లో కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా చదువుకోని రమ్మనాకే ఇచ్చేవాళ్ళు క్వషన్స్
మాకు అట్లగాద్ అంటే మామూలుగా ల్యాబ్స్ లో ఎట్లుండాలి వాళ్ళు మొత్తం చెప్పి దాని యూజస్ దానికి ఇట్లా అది ఇట్ల వర్క్ అయితది అని చెప్పాలి కదా అట్లేం చెప్పరు మేమె చదువుకొని పోయి వాళ్ళక్ జెప్పాలి.
అవును మ్
సో ల్యాబులు కొంచెం తెలుసు ఐడియా అంటే లాస్ట్ మంత్ అంతా ఇంక వేస్ట్ చేసేసినాం ఇంగ ఏంది టైం అన్ అంత వేస్ట్ అయితాంది రోజులు అయిపోతున్నాయి అని చెప్పి ఇంగ చదువుకుంటాం మార్నింగ్ చదువుకుంటాం ఒక ఇంట్రెస్ట్ ఉన్నంతవరకు వీడియోస్ చూసి
ఓకే ఇంకా అయిన అయిన మీకు అక్కడ క్యాంపస్ సెలక్ క్షన్స్ వస్తే ఓకె తీసుకోండండి లేకపో అస్సల్ తడికొది ఏ బ్యాంగళూరుకో హైదరాబాదుకో ఫస్ట్ ఎ ఎల్లిపో తుంటి నేను కూడా సే ఉరి తక్కువ వన్ ఇయర్ వేస్ట్ చేసుకున్నాను
ప్లి
అవును కానీ ఇప్పుడ్ నోటిఫికేషన్స్ తక్కువున్నాయి అంటున్నారు కాబట్టి ఏమన్ వదలుకపోవచ్చేమో అనుకుంటున్నా నేను రాకపోచ్చేమో అని
గవర్నమెంట్ అయితే వదల్రు రిటైర్డ్ అయితా అంటే వదులుతారు
అవును లే అసలు నాకు మీరు ఎందుకు తీసు మరి ఇప్పుడు బ్రాంచ్
అంటే మేము ఎంసెట్ రాసినాం ర్యాంక్ అట్లేం లేదు
హు
ర్యాంక్ వస్తుంది కదా దాన్ని బట్టి మేము కాలేజెస్ బ్రాంచెస్ పెట్టుకున్నాం నాకు అట్లా వచ్చింది ఇంకా అసలు ఈ బ్రాంచ్ రాదని అనుకున్నం సర్లే మంచి కాలేజ్ కదా అని ఇంకా జాయిన్ అయిపోయినా
ప్లస్ పాయింటే మంచి కాలేజ్ కాబట్టి కొంచెం యూజ్ అవ్వచ్చు ఆ సరే అండి బాయ్
ఉమ్ ఓకే
పూచి పు